రాలేదా హలో
హలో హాయ్ అండి
హాయి బావున్నరా
బావున్నామ్ అండి మీరు ఎలా ఉన్నారు
బానే ఉన్నమండి ఏం చేస్తున్నారు నేను ప్రస్తుతానికి అయితే ఖాళీగానే కూర్చున్నా ఇప్పటి దాకా చీరది ఒక పాల్ కుట్టుకున్నా
టైలరింగ్ చేస్తారా అండి మీరు
మామూలుగా ఫ అది ఫాల్ ది కుట్టుకున్న నేను చేయితోని
ఓహా
ఆ
మీ మీరే చేసుకుంట్రా
ఆ ఇక ఖాళీగుండి ఏం చేస్తా అనేసి ఉట్టి చీరా పాల్ అయితే గుట్టే వేసుకుంట సరిపోతది గా అనేస్ వోచుకద పీకో అవిజేపిచి కొంగులు
ఇంకేం చేస్తారండి మరి
నేనే ఏం లేదండి ఖాళీగనే ఉంటా మీరు
ఏమన్నా చదువుకొని ఏమన్నా బయట ఏమన్నా
ఏది లేదు ఇంటి ఇంట్లోనే ఖాళీగానే ఉంటా ఇంట్లో పని చేసుకుంటా పిల్లలని చూసుకుంటా అంతే
పిల్లలు స్కూల్ కెళ్తారా అండి కాలేజికి వెళ్తారా
మ్మ్ పాప ఒకతి నా దగ్గర ఉంటది బాబు ఏమో పీజీ చేస్తాండు హైదరాబాద్ లో ఉంటాడు ఇవాళ డాడేమో జాబ్ పర్పస్ మీద అటు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఉంటాడు
ఏమో అంత దూరానా మరి మీరు సింగల్గా బాబుని పట్టుకొని ఉంటారా
పాపని పట్టుకొని ఉంటా బాబు హైదరాబాద్ లో ఉన్నాడు
అలానా
ఉమ్ మీరేం చేస్తరు
మేము ఇంట్లోనే ఉంటాం అండి వంటపని చేసుకొని ఖాళీ ఇంట్లోనే ఉంట
నాలాగనే
మ్మ్ పిల్లలూ
హలో
బీటెక్ చేస్తారు పిల్లలు
బీటెక్ చేస్తాండ్ర
అవునండి
ఇద్దరా
ఇద్దరు
బాబుల, పాపలా
బాబులే ఆ
ఆహా అన్నయ్య ఏం చేస్తారు
మేము ఇస్తర్లు ఇస్తర్ల పనిపిస్తాము సిల్వర్ ప్లేట్లు సిట్టింగు
అంటే మిషన్ ఉందా
ఉంహు అది మీరు చూసుకుంటారు కదా
చూసుకుంటాం కొంచెం హెల్ప్ చేస్తారు మా సారు
ఆహా
షాప్లల్లా మార్కెట్లేస్తారు హోల్సేల్ చిల్లర చిల్లర ఏదైనా గిరాకులు ఉంటే ఇంటికి వస్తే చిన్నగా ఏదన్నా హౌస్
ఉమ్ ఉంహు పర్లేదు
మీరేమన్నా ఈ పండగ చేస్త చేసుకుంటారాండి ఉగాది చేసుకున్నార అండి
ఆ చేసుకున్నాం
ఎలా చేసుకున్నారండి మరి
ఎలా ఉంది పొద్దున్నే లేసిన ఇల్లు వాకిలి అన్ని కడిగేసుకున్నా ముగ్గులు వేసుకున్న స్నానాలు చేసి పూజలు చేసుకున్నాం అది అయ్యిపోయినాక షర్బత్ చేసుకున్నాం ఇంకిన్ని పూర్ణాలు చేసినా
పచ్చడా ఉగాది పచ్చడే కదా
ఆ శర్ అదేనేన్ షర్బతన్నా పచ్చడ ఉగాది పచ్చడి
అవునవును అంటే మీ సైడూ మరి పచ్చడిను షర్బత్ గిట్లా అంటారా ఏందీ
అ లేదు పచ్చడంటరు మాములుగా షర్బత్ అంటరు అంటారు నాకా తొందరగా అదే వచ్చేసిందిఉగాది పచ్చడాంటరు
ఉగాది పచ్చడి ఎలా చేస్తారు
అది బెల్లం ఇంత సోంపు, మావడికాయ, కొబ్బరి ముక్కలు వేప పువ్వు అంతే
ఉక్కుకారం ఏస్తారా అండి ఉప్పుకారం వెస్తారు అని అంటారు కొందరు
అది ఎవరిష్టం వాళ్ళది ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళని కాని అత్తమ్మ వాళ్లు గాని అట్లనే చేసేవాళ్ళు నేను కూడా అ ఎస్తానా మీరు వేసుకుంటార
మేమే ఏసుకోము అండి కొందరు ఇట్లనే ఫ్రెండ్స్ అంటారు మాట్లాడాని ఉప్పు, కారం వేసుకున్నామని అన్ని అంటారు అయితే మేము ఎవరు రెండు టాపి పన్ వేసుకుంటాం అండి
ఏ రెండి దప్ప
ఊప్పు కారం త
ఆహ
చేడ్రుచులు అంటారు గదా
అదే అదే అంటారు వేస్తారు కొంతమంది కాని ఏమో ఇగ
మేము కూడా ఎయ్యలే ఎన్నడూ గని
సేమ్ నాలాగనేనా లేకపోతే ఇంకేమనా ఉన్నాయా దాంట్లో మీరు ఎసెటి
మేమ ఏమియ్యమండి మేము సోంపుకూడా వేయ్యం
అవునా
మీరు కదా నా సోంపు ఎయ్యను
ఏంటి
సోంపు కూడా వేయ్యను అంటున్నా
అవునా అంటే మామూలుగా చేసేస్తారు అన్నట్టు అది ఫస్ట్ లో అట్లనే చేసేవారు కానీ ఇప్పుడు కొంచెం ఇగ జనాలను ఒకరని చూసి ఒకరు అన్నట్టు ఇ ఆవేస్తారు ఈవేస్తారు అంటే మనకి కవేసిన ఈవేసిన పిల్లలు తినరు తాగరు
మరి పిల్లలు స్కూల్ కు కాలేజీకి వెళ్తాండ్రు కదా హాలిడేస్ వచ్చిండ్రా మరి
ఉమ్ రాలే రాలే బాబు రాలేదు అక్కడే ఉన్నాడు ఈ పాపతె ఇంట్లోలో నే ఉంటది ఇగ
ఉమ్ పాప ఎమ్ చదువుతుంది
ఫైనల్ ఇయర్ ఇప్పుడు
డిగ్రీ
ఉహ్మ్ ఉమ్ ఇంకా కొత్త బట్టలు తీసుకున్నారా ఉగాది
ఉగాదికి తీసుకోలేదండి మేము అది దసరాకే తీసుకుంటుం అప్ దీపావళిమా ఒ ఉంది కానీ మామూలుగాని ఎట్లాయినా దసరా
ఉమ్ అంటే మాకు నోములు ఉన్నాయ అనేసి మేము దీపావళికి తీసుకుంటాం
మాకు ఇంట్లో మామలుగా ధనలక్ష్మి పూజ చేసి తీసుకుంటాం నోములు అంటే లేవు మకు షాప్లలో పర్ షాప్ పర్పస్ లో షాపు లో పూజ చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటాము పటాకాలు అట్టు కొత్త బట్టలు అంటే మామూలు ఇది ఉంది కదా స్వీట్ అన్నారు వీట్టి అమ్మవారు ధనలక్ష్మి పూజ చేసుకుం
ఉహ్మ్ ఇగ మాకు నోములు ఉంటాయి కాబట్టి ఇగ ప్రతి ఒక్కటి చేసుడే ఉంటది ఇగ అప్పుడంట్ల ఎ ఇంట్ల అందరు తీసుకుంటాం కొత్త బట్టలు ఇగ దసరాకే అయితేనో ఒక పాప నేను ఇద్రమే తీసుకుంటాం
నోములో ఖచ్చితంగా కొత్త బట్టలు అవసరమే కదా అండీ
అవును ఇక పూజ హా పూజ మీద కూసుంటాం కేదారిషి
కేదారిషి మా అత్త
ఆ అ
మా అమ్మ వాళ్ళ కుంది
అవునా
వ్రతం కేదారేశ్వర వ్రతం నాకు తెలుసు దాని గురించైతే అన్ని ఇక్కడ చేయాలి
అట్లా ఇప్పుడు తీసుకుంటే పూజ మీద కూర్చుంటాం కదానేసి అందరం తీసుకుంటాం ఇంట్లో వాళ్ళం ఒక దసరా కె మో మామూలుగా బతుకమ్మ పండగకి పాప నేను ఇద్దరం తీసుకుంటాం వాళ్ళు తీసుకోరు ఇక
చీరలే తీసుకుంటారా
ఏంటండి నీ వాయిస్ బ్రేక్ అయితాంది హలో ఆ చెప్పండి లేదండి నేను సారీసే కాడ పాపకు డ్రెస్లు తీసుకుంటా నేను చీరలో తీసుకుంటా కట్టుకున్నాను అవి డ్రెస్సులు అవి ఏమి వేసుకోను నేను మీరేసుకుంటారా ఆహ పర్లేదు అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి మనకి ఎట్లా అలవాటు ఉంటే అట్లా స్టార్టింగ్ లో నన్ను వీళ్ళు వేసుకోనీయలేదు నేను వేసుకోలేదు ఇప్పుడు నా యేనకాల వచ్చినళ్ళు వేసుకుంటార్రు
ఇ్య అల్వాటు అలవాటుఇగ
మా తోడికోడాళ్ల వేసుకుంటరు ఇ వాళ్ళకి సరే బ వాళ్ళు వేరే కాడ ఉంటారు కదా ఇవాళ్ళ అలవాటు అయిపోయింది నేను స్టార్టింగ్ నుంచి వాళ్ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళ నన్ను ఎక్కడికెళ్ళిన వేసుకొనియ లేదు
ఏ అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు అందరు వేసుకుంటారు పట్టింపులెవ్వు ఎం ఎవరికి
లేవు కానీ ఇక మనకి ఫస్ట్ నుంచిళ్ ఇక్కడే ఉన్నాం కాబట్టి అవిసుకోవాలంటే ఇప్పుడు కొంచెం వేరే ఉంటుంది వేరే మనం వేరే ఊర్లో వెళ్ళిపోతే మా ఏమనిపించదు ఇప్పు మాయారండ్లు అట్లనే వాళ్ళు వేరే ఎక్కడికి వెళ్ళిన కాంచెల్ స్టార్ట్ చేసిన్రు ఇంట్లో ఉన్నప్పుడు ఏమి లేకుండే విళ్ళు అంటే మా అత్తమ్మ వాళ్ళు ఒప్పుకోరు ఏంలేదు ఖాళీగ నె ఉంటారు కొడుకులు మనిషి కి ఇంత నెలకిస్తారు అవి వాడుకుంటూ వాళ్ళు
వాళ్ళు సపరేట్ గా వంట చేసుకొని తింటారా
మ్ మ్
వాళ్ళది వాళ్ళు సఫలేట్ గా వంట చేసుకుని తింటారా అండి అంటున్నా
సపరేట్ ఇద్దరు ఉన్నారు కదా మంచిగనే ఉన్నారు మ్ ఇద్దరు ఉన్నారు వాళ్ళది వాళ్ళే చేసుకు కొని తింటారు ఇగా మనం చేసిన వాళ్ళకి నచ్చాయి
ఇయ్యాల రేపు అట్లనే ఉన్నది
మ్ హ్మ్
ఎవరికి ఇష్టమైంది వాళ్ళే వంట చేసుకొని తింటెనే వాళ్ళకి
ఇవాళ చిన్నపిల్లల మనసత్వం అదొటి ఇద్దటి చిరు తండి అవి ఇవి తినాల అనిపిస్తుంది అవన్నీ చేయాలంటే మనం చేయలేము అ లేదిండి ముద్దయినప్పుడు అవన్నీ చేసినా కూడా మళ్ళీ మా పిల్లలు ఏమో తినరు ఏమనేసి వాళ్ళ వాళ్ళది వాళ్ళకు ఉంటే బెటర్ కదా అన్నట్టు కొంచెం ముస్లి వాళ్ళు అది ఇదంటేను వేరే ఉండుగాని బానే ఉంటరు ఇద్దరు వాళ్ళది వాళ్ళు చేసుకొని తినే అంత తిరిగి అంత తెచ్చుకునే అంత అన్ని బానే ఉన్నారు ఇగ ముగ్గురు అబ్బాయిలు వాళ్ళకు మంచికిింత ఇస్తారు అవే చేసేసుకుంటూ ఉన్నారు ఉన్నారు
ఉన్నారా
వాళ్ళే యాలమ్మా దగ్గరికి వస్తారు ఎళ్తారు ఓరోజు మనం చూసుకుంటం వాడుదిరుగుతాండు వెల్తరు చూస్కునుడేగదా చూస్కునుడే ఇగ మనం వీళ్ళు చూసుకొని ఒక పూటకుర్ చేస్కుంటే ఓ రోజు మనగుడా వాళ్ళింటికి ఎల్ననప్పుడు మనక్ గూడా బాగుంటది కదా
పోతే పెట్టిండ్రా అని అన్నాకుండా పెట్టాలి మనకు గూడా వాడు కుంట్రు
ఆ అది ఇగ ఉన్నంత సేపు ఆడుంటే ఇట్ల మనల్ని చూసుకుంటా వెళ్ళిపోతరు వాళ్ళకి ఏదో ఇగ ఇట్లా అయినప్పుడు సెలవులల్లోస్తరూ ఉంటరూ వెళ్తరూ మీరు మీరెంత మంది అన్నదములు అక్క చెల్లెల్లు వాళ్ళు
మా అత్తమ్మకు ముగ్గురు మోగోళ్ళు యారండ్లు ముగ్గురు ఒక ఆడపి ఆడ్ బిడ్డే చాలా పెద్దది అందరికన్నా ఆమెనే సంవత్సరాలు ఆడ బి మారుబిడ్డా బిడ్డ మన్మరాలే బీటెక్ చేస్తుంది రాళ్ళు ఉన్నారు పెద్ద ఫ్యామిలీ అయితే ఏజ్ బాగున్నది మేము ఆ ఇంట్లో నేనే పే కోడల్ని
చిన్న కోడలా
ఫస్ట్ ఒక యారాలు తర్వాత వినోద టీచర్ అని నా పేరు
ఆహ
ఆల పాప ఫ్రూటి ఆ మేం చిన్నోళ్ళం మాకు ఇద్దరు బాబులు ఒక అబ్బాయి అళ్లాయి గూడ
మీ వాయిసు బ్రేక్ అయితాంది
నేన్ లోపలికచ్చాను వంట చేస్తాన్న బీ
అవునా అదే కొంచం కొంచం సగం సగం కట్ అయిపో
మరి బైటికచ్చేస్నా
బైటికొచ్చిండ్ర
ఆ బైటిక క్లియర్ గా ఇనవడ్తుందా లేదు నాద్ కాదు ఆ నేను వంటయేస్తాన్న పియలే టీవా ఏదో
సంది
సరే మరి ఏం కూరండుతాండ్రు
ఆ పొద్దునా మా సారు మాలేసిండు ఆంజనేయ మాల
ఆహా
అయితే మా మధ్యాహ్నమే ఎసాను ఇంట్ల ఏ వి దీక్ష చేసినట్ట మధ్యాహ్నం ఉన్నాయండి కూరలు గు గుత్తి వంకాయ వొండిన పన్నీర్ కర్రీ చేసిన కొంచెం పప్పు ఉన్నది అవే ఉంటాయిగా మాకు పిల్లలు తింటారు
ఆ ఇంకేది మరి నేను సాంబార్ పెట్టినా సరే మరి ఉంటాన్న హా హుహు సరే